మీరే మీరు మాట్లాడేది నాకు ఇష్టమైంది నువ్వు కదా ఏం చేస్తున్నావు యాడ ఇ మెస్ లో లేపసార అలా మీకు మేలు క్యారెట్లయినా ఇస్తున్నా ఆ మాకు అది కూడా లేదు అసలు ఎవరు ముగ్గురం అన్నాం తినేలే అట్ండే
తిన్లేద
హలో మధు వంకాయ కర్రీరా బాగానే లేదు లేదు కర్రీ బాలేదు నేను చెప్పిన వీళ్ళ పులిహోర తెచ్చుకుంటా అంటే అది నైట్ దు వదు నైట్ కి ఇంకా తెచ్చుకోలేదా ఏందీ మీ క్లాస్ లో గోలా
క్లాసులో గోల ఏం చేద్దాం నీ దగ్గర గోలా నేను బయటకి వెళ్తన్నా అందుకే
ఎక్కడికెళ్ళిపోతున్నావు తిన్నావరా మెస్లే ఏం పెట్టారు. ఆ మెస్ లో ఏం పెట్ తెల్ద్
యా అన్ని చండాలంగా ఉన్నాయి సాంబారు హ్మ్మ్ ఉల్లగడ్డ తాలింపు.
ఉల్లగడ్డ బానే ఉం
బాలేదు లేదు లేదు మామలుగానే కాకపోతే నాకు కోల్డ్ చేయడం వల్ల ఏం తెలియట్లా మొత్తం పడేసే వ సరేను
ఎందుకు కోల్డ్ జేసింది ఓహో ఎందువల్ల జలుబు కూడా జేస్
అవును తెలియదా నీకు ఇప్పటి దాకా
లేేదునా తెలీదు
వస్తయ్ ఎండకు కూడ బాగా విపరీతంగా ఒంట్లో వేడెక్ కోయిపోతే అస్తయ్
మీ వల్ల అందరికిీ ఆల్మోస్ట్ జలుబు ఉన్
అవునవును అందరు అంటే ఒక రూమ్ లో అందరు వచ్చిన్ అందరికీ వస్తుద్ధి కదా తినొచ్చు కదా ఎంతో కొంత
అది బాలేదు అస్సలు నోట్లో పెట్ట బుద్దిగాల పచ్చడేమో కారంగా ఉంది. లేదు ఎన్నిసార్లు ఎన్ని ప్యాకెట్లు అని కోన్ కొంటాము మ్మ్ మ్మ్ నందు ఇంటికెళ్ళి తీసుకొస్తదంట ఎప్పుడైనా చూడాలి రోజు కొనాలంటే అవ్వదు గదు పెరుగు పచ్చడి చ్చినామ్మ అది ఉండనివ్వట్లే
ఏందోబ్బెస్
తినే సారు ఎస్ కొని
హ్మ్మ్
ఉండనే ఉండనివ్వరు కొంచం కూడా ఏవి ఉండనివ్వరు అన్ని తినేస్తారు.
ఎప్పుడు వెళ్తావు ఇంటికి
నేను రేపు వెళ్దాం అనుకుంటున్నా. సాటర్డే ఒక అవును సాటర్డే కాలేజ్ ఉందా.
ఉందంట అంటున్నారు సాట లో లేకపోతే బాగుండు సాటర్డేనే వెళ్ళిపోతా. ఇంటికి అప్పుడు వన్ అండ్ హఫ్ మినిట్ అయింది కటి ప్
వన్ మినిట్ టూ మినిట్స్ అయింది అంతే సాటర్డే లేకపోతే రేపు వెళ్దంది సాటర్డే ఉంటే ఇంక ఉండాలి
ఇప్పుడు వేరే ఆ నంబర్ తో మళ్ళ ఈ నంబర్ తో వేరే వాళ
వెన్స్ డే వెళ్తా లేదంటే రేపు వెళ్ళిపోతా. ఒకేవేళ రేపు సాటర్డే కాలేజ్ లేకపోతే రేపు ఈవినింగ్ ఎక్కేస్తా. కాలేజ్ అయినాక రేవన్ బస్ లో కు అంటే పోయింటిం తెలుసా
ఏ ఊరు మీది
శ్రీకాల హస్తి న అవును కానీ ఆ పిల్ల కి కొంచెం దూరం నాకు కాళ దగ్గరే
అవునా ఎల్లినావ ఇప్ అప్పుడన్నా వా ఇంటికి
అసలు నేను లేళ్ళే చుల్ల
అవునా పోనీ తెలుసా వాళ్ళు ఎక్కడ ఉండేది
ఇల్ వాళ్ళు ఊరు పేరు కూడా కరెట్గా తెలియదు. కాలహస్త్రి అంటే కాలహస్త్రి లో ఇద్దరు బస్ స్టాండ్ లో దిగుతా
ఆహా
ఆ పిల్ల కి టెన్ మినిట్స్ పడుతుది
ఊం
అ
నేను సండే వెళ్ళిపోతా. సండేనో లేకపోతే సాటర్డే లీవ్సి సాటర్డే నో వెళ్ళిపోతా. మాకు ట్యూస్డే అవి ఉన్నాయి పొంగలు జాతర చేసుకుంటున్నాం హ్మ్ ఉ మళ్ళీ నేను మండే ఈవినింగే వస్తా. అన్నా కానీ మా అమ్మా ఇంట్లో పనులుంటాయి. రా అని చెప్ పనింది ఒకటే చేసుకోలేదు కదా మళ్ళీ మా తాతకి అది ఏన్ కాలు బాలేక ఆపరేషన్ చేసారా మా తాత మంత్
అవునా ఏమైంది కాళ్లకు
ఏం కాల అసలా షాక్ చిన్న గొల్లదా చిన్న గొల్లే దాని అది పెద్ద విషయలా చేసేసింది.
అచ్చి చిన్నది ఉన్నప్పుడు చూపీచు
ఉ మా తాత చెప్ ప్పలే అసలు ఇంట్లో ఎవరికి అది కూడా మామ్ మా ఆ మా అమ్మ చూసి అడి గింది
ఆ
ఆ అప్పుడు చెప్తే ఇంకా ఆ తర్వాత చూపిస్తే ఇంకా ఆపరేషన్ చేయాలన్నారా
మీ తాత ఆన్
మా నాన్న వాళ్ళ నాన్న ఆ ఇంగా మా తాత మంచంలోనే మా తాతను చూస్ కోవాలి
ఆ మీ దే ఊరు
మాది బుచ్చి దగ్గర తురుమేర్ల బుచ్చి దగ్గర తురుమేర్ల
ఏమైంది
చెప్పు ఏం కాదు వస్తుంది ఎందుకులే అడ అని చెప్పొచ్చ ఆ బర్రెనోరు ఏసుకొని అరుసుద్ది
ఎక్స్ వైఫ్ ఆహా ఎక్స్ ప్రిన్స్ వైఫ్
మెచ్చా దేవుడు అదిసారి ఈయనతో బోల్చుకోండి ఈ ప్రిన్సిపల్ దబోల్ కొట్టి మొహమోడు
మరీ గోరం చేస్తున్నాడు ఈయన
ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్ నుంచి అనిపిస్తుంది
పంపిచేస్తే మేలుమే మరి ఓవర్ స్కూల్ పిల్లలు పెట్టినట్టు మొన్న నేను బాలేదని పడుకుంటే మా డాడీకి ఫోన్ చేసి చెప్పారంట
ఆ
మీ అమ్మాయి కాలేజీకి రాలేదు అనేసి మా నాన్న టెన్షన్ పడిపో యి నా ఫోన్ జేసి ఏడుండవూ అని
ఉ చెప్పింది మొన్న ఫోన్ చేసినప్పుడు ఉషిత చెప్పింది
ఆ ఏనికి చేయడం ఇం ఇంట్లో వాళ్ళకి చెప్తాం కదా మనం మరి చిన్న పిల్లలు మమ్మల్ని కూడా చెప్పమంటారేమో ఉగాదికి ఇంటికి పోయేది ఏమంటా జయశ్రీ ది
ఆ బుక్ పట్టు కొని చేయడం ఇడ బుక్కులు ఏరుకొని చి
ఆ
అతని చేతిలో ఇప్పుడు ఖాళీ బుక్ ఉంది అందుకని ఎతుకొచ్చా పైన కోస్ ఇంత కదా ఏవ గాని కని ఉమ్
ఇంకేంటి సంగతులు అవును చాందిని ఎక్కడికి వెళ్ళి ఇంటికెళ్ళింది దా ఎప్పుడూ వస్తది
మళ్ళీ రంజాన్ అయితుంద నెక్స్ట్ మండే వస్తుంద మన అందరితో పాటు
ఓహో అటెండెన్స్ బాగుంట బాగుంది పిల్లకి
ఆ ఉంది అసలు ఆబ్సెంట్ ఏ పెట్టలే
శిరీష మేడం అందరికి సగానికి సగంమందికి టెన్ వేసిందే నా కూడా టెన్ వేసి ంది ఏంది నన్న ఇరవై క్లాసులకు రాలేదా మరి గోరం కదా అట్లే అందరికి కండొనేషన్ పడుత తది
ఉమ్ అసలా మనం మనం వచ్చిన ప్రకారం వెయ్యట్లే వాళ్ళు అటెండెన్స్ ఎందో అసలు ఇష్టం వచ్చినోళ్లకి వేసుకుంటున్నారు
ఇంకా అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఈ పిల్ల కాలేజీకి పంపిస్తే తిరగతా ఉండది కావాలా పోకుండా కాలేజీకి అదేమే నాకు భయమా బయటికి వెళ్ళనప్పుడు నుంచి బయటక వెళ్ళడమే ఇష్టం ఇష్టంలా ఇంక బయట ఉండి మళ్ళీ కంప్లైంట్లు పోతే ఇంక కేంలా
ఉమ్
అవును ఇప్పుడు ఏ ఏ ఎవరెవరు మనకి వచ్చేది
ఏంది
పీరియడ్స్ ఎవరెవరు
ఇప్పుడా ఇప్పుడు హెచ్డిటి ఎంసి కాలేజ్
లాస్ట్ కాలజీయా
తెలీదు చెప్పారు అంటే మామ బుక్స్ తెచ్చుకు లే కదా ఉదయం తీసి పెట్టుకుంటా అట్టా అడిగా చెప్పారు
నీ పని బాగుంది ఈడే కాబట్టి నువ్వు మూడు బుక్లు ఎత్తుకొచ్చేస్తాను
ఆ
నువ్ క్యారీ వెతుకొచ్చి అదవేమన్న తింటామంటె అదిలే తిరిగట్టే త
మాది అట్ట అందల మేమనా తింటనమా ఏంది ఈడ
మీరు తినొచ్చు కదా బాగా ఒకటి కాకపోయినా ఒకటి ఉంది
అసలు ఏందో రోజు క్యారెట్ బీట్రూట్ రోజు ఉదే ఇడ్లీ ఎక్కువ పెట్టిందే పెడుతున్నారు
మీరు అడగండి పొద్దున మామూలుగా అయితే ఫ్రైడే ట్యూస్డే కదా
ఉ
మాములుగా ఈ రోజు ఏమ్ పెడతారు రా ఆ అవునవు
అన్నా యాడకో జాతరకు వెళ్ళాడంట అందుక్ కానీ ఈరోజు ఇడ్లీ పెట్టారు రేపు రేపు అది పెడతారు అది కూడా చట్నీ అయితే ఒకసారి వీళ్ళ సెకండ్ ఇయరోళ్ల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి చూడు అప్పుడైతే నింగ్ ఉదయమనంగా చేశారంట ఇప్పుడు మూడు గంటలకు అవు అట్ట
ఆ
పొంగల్ రోజు సోమవారం రోజు చేస్తే అప్ బ్బా కుల్లిపోయిన వాసన సద్ది సద్ది కంపు కంపు వస్తుంది అసలు తింటుంటే పుల్లగా ఉంది ఏమ్ అనిల్ అన్నడిగా ఏందన్నా ఆ ఇదిట్టుంది ఏయన్ టె ఉ అమ్మాయ్ అన్ దీ వాళ్ళ కి లేట్ అయిపోతుందని మూడు గంటలకి చేసింది ది అందుకనీ అట్టుంది అది అని ఇంకా ఆ రోజు నుంచి నాకు చెట్ని తినాలని తెనేగా పెట్ట ఉంటది అదే రోజు గుర్తొస్తుంది నాకు
ఈ రోజు చేట్నీ పెట్టారా
ఆ నాక్ చట్నీ అంటే అసలు ఇష్టం లేకుండా పోయింది
అప్పుడైనా కంప్లైంట్ చేయాల్సింది కదా మీరు
సరేలే ఇంకా అన్నయ చెప్పాడు కదా అమ్మాయి ఇట్టా టైమ్ సరిపోక వాళ్ళకి సరిపోలేదని చేసేసాం కలిపి మీకు విడిగా వాళ్ళకి విడిగా చేయకుండా అని చెప్పాడు సర్లే అని నిన్నేం చేస్తాం
సరే ఇప్పుడు ఎవరికి ఏం కాలా గాబట్టి సరిపయా ఎవరికైనా ఏదైనా మే టైమ్ అయిపేయింది